హలో
అల్లో ఎలాగ ఉన్నారండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామ తిన్నారండి ఆ జ్యేైష్ఠ అండి పోయింది
హ
ఏంజ్ ఏం చేస్ చేస్తామండి మార్నింగ్ బ్యాంక్ కి వెళ్ళి బ్యాంక్ కని కాదు కాని ఫోన్ పే హ్యాంగ్ అయిపోయింది బ్యాంక్ కి వెళ్ళి కొద్దిగా అమౌంట్ విత్ డ్రా పెట్టుకోవాలి
అవునా అంటే ఈ మద్య బ్యాంక్ కేమ్ వెళ్లాల్సినవసంలేదు అన్ని ఫోన్ లో చేసుకోవాలంటన్నారు
ఆ అది రైట్ ఆ బ్యాంక్ అంటే గుర్తుకొచ్చిందండి మీరు అడిగిన కొశెన్కి ఏమంటే అదే నాది కొద్ది బ్యాంక్ ఇష్యూ అయిపోయిందండి
అవునా బ్యాంక్ లో మరి వెళ్లి చేపిచ్చుకోవచ్చు కద అండి
అంటే ఈ రోజే ఇంకా అది మార్నింగ్ ఒక ఇది అయిపోయింది అప్పుడే వాళ్ళని సర్వీస్ సెంటర్ వాళ్ళని కాల్ చేసి కనుకున్నాను మీది కొద్దిగా ఇష్యూ అయింది సార్ టాన్స్లే అదే ట్రాన్స్లేక్షన్ ఎక్కువయిపోయింది సో కొద్దిగా టైం పడుతది అన్నట్లు మాట్లాడన్నారు రేపు అమౌంట్ వేెరె చ్చడు కట్టాలి ఈఎంఐ ఉంది రేపు దానికోసం అమౌంట్ ఫోన్పే ద్వారా పోదు కాబట్టి అమౌంట్ విత్ డ్రా పెట్టుకొని వచ్చి వాళ్ళకి ఇది ఇయ్యాలండి
అవునా అంటే ఇప్పుడు బ్యాంక్ లో వెళ్ళి మీరు డ్రా చేసుకుంటారా అండి
ఆ అండి చాలా సిస్టమ్ అంతా మారిపోయింది ఒకప్పుడు మా అమ్మ మా అమ్మ వాళ్ళు ఆ టై లో ఏదైనా అమౌంట్ తీయాలంటే నా అంటే కొద్ది కష్టపడే వాళ్ళు ఎట్లా అంటే ఏదనా సర్టన్ అమౌంట్ మామూలు ఎగ్జాంపుల్కి కరు పని అని ఒకటి మాముూలుగా సమ్మర్ టైమ్ లో వస్తుందండి అది
అవునండి కరువు పని బుక్లు పాస్ బుక్లు చేపింస్కొంటారు
మ్ అమౌంట్ పడితేనే అమౌంట్ ఏదో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూకే అదే రెండు వేలు అట్లా తీసుకోవాలి అనుకున్నా కాని అది ఆడికి పోవాలంటే మాములుగా బ్యాంకు కు పోయి గంటలు గంటలు వెయిట్ చేసి ఆ అమౌంట్ కోసం చానా ప్రాసెస్ ఉండె అండి ఆ టైం నుంచి ఇప్పుడు మనం చూడండి ఏదో జస్ట్ వన్ క్లిక్ తో ట్రాన్సాక్షన్స్ అయిపోయెది అది ఇది చానా మారిపోయిందండి సిస్టమ్
అవునండి అప్పట్లో నిజమే అండి మీరు చెప్పింది కూడా అప్పుడు మా అమ్మమ్మ ఎప్పుడైనా వెళ్తే బ్యాంక్ నన్ను కూడా వెల్చ్ పిలుచుకొని పోయెటిది అప్పట్లో ఇలా ఫోన్స్ ఏమి లేకపోయిండే నేను కూడా గమనించాను అప్పుడు ఏం చేస్తుండే అంటే కౌంటర్ దగ్గర మీరు గమనించా ర కౌంటర్ ఒక నెంబర్ వన్ కౌంటర్ టూ కౌంటర్ త్రీ కౌంటర్ అని ఇచ్చింటారు
అ ఆ ఆ
ఆ కౌంటర్ ఫస్ట్ కౌంటర్ దగ్గరకి వెళ్ళి మనం ఫామ్ ఫిల్ చేసుకొని వెళ్తే వాళ్లు అల్ల మీరు థర్డ్ కౌంటర్ దగ్గర వెళ్లి సైన్ చేపిచ్కొని రాపోండి అంటారు మన్ మన మనం అక్కడ క్యూ నిలబడాల మరి ఇక్కడ మిస్టేక్ ఏదో ఉం ది మరి ఫామ్ తీసుకొని రాసుకొని తీసుకురాపోండి అంటారు ఇక్కడ అయిపోయినంక సరే కొద్ది సేపు వెయిట్ చేయండి అంటారు
మ్ మ్ ఒకప్పుడు చెక్ బుక్స్ అని ఏమన్నా ఐడియా ఉందా అండి మా నాన్న నేను కూడ ఇప్ చూల్లే దు మా నాన్న చెప్పిండు అని ఇట్లా చెక్ బుక్స్ అని ఉంటాయిరా ఆ దీని మీద అమౌంట్ రాసి బ్యాంక్ లేకిపోవాలా వాళ్ళ సైన్ అది ఇది అని ఆ సిస్టమ్ అసలు మనది మా జెన్రేషన్ గదే ఇప్పుడున్న జన్రేషన్ కి సో చెక్ బుక్స్ అనేటివి ఏంటో అని తెలియనంత ఇది అయిపోయిందండి అప్పటికి ఇప్పుడుకి చానా మారిపోయింది అప్డేట్ అయిపోయింది అంత
అవునండి అప్పుడేమనా అంటే చెక్ రాసిస్తాను అది ఇది అని అనేవాళ్ళు కదా అండి
మ్ మ్ నేను రీసెంట్గా అ పొలం సంబంధించి రుణమాఫీ అని ఒకటి అ పొలంది అమౌంట్ పడతది అండి దానికి అప్పులు ఇస్తారు దానన్ కోసంగా రీసెంట్ గా పోయింటి బ్యాంక్ లో అంతా భలే రష్ అండి అసలు మరి ఏమంటే టైం అయిపోతే ఇప్పుడు ఇప్పుడు కాదు ఒకప్పుడు అది టైం అయిపోతే ఇట్లా వన్ టూ కేమో వాళ్లు తినడానికి పోతారు క్యూ నిలబడిన వాళ్ళందరూ ఇట్లా తినయకపోతున్నామం అనేసి మళ్ళందరూ వాళ్ళందరూ ఎన్నికి పంపేసి మళ్ళా స్టార్టింగ్ నుంచి వచ్చేసి అలే ఇది అయిపోతేనండి ఇప్పుడు అట్లా లేదు జస్ట్ వన్ క్లిక్ అంతే ఆన్లైన్ సిస్టమ్ అంతే ఆన్లైన్ లోనే కట్టేయడం ఆన్లైన్ లోనే పేమెంట్ చేసేయడం
అవును అండి టీవీకి రీఛార్జ్ ఆన్లైన్ లో నే ఆ ఏమన్నా కరెంట్ బిల్లు వాటర్ బిల్లు క్యాన్ ఏ దో అన్ని అట్లానే అండి మరి ఇప్పుడు డ్రా చేసుకొనొచ్చేది ఇది ఒక రకం అయి తే అండి అప్పుడు మీకు గు ఐడియా ఉందా అమ్మఒడి పడినప్పుడు
ఆ ఆ ఆ ఆ అది జాయింట్ అకౌంట్ అన్ ట మరి దానికి సపరేట్ కొడుకు కి త అ తల్లి కి సంబంధించి ఒక అకౌంట్ పెట్టెసి దాంట్లో అమౌంట్ ఇది దానికి ఒకవేళ ఫోన్ పే వుంటే ఓకే లేదంటే మల్ల దా అమౌంట్ తీసు కోవడం కోసం మళ్ల ఆడికిపోయేసి బ్యాంక్స్ కి అవి ఇవి
అవునండీ ఇప్పుడు మనాట్లో కొంచెం ఐ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఓకే అండి ఏమి తెలియని వాళ్ళు అప్పట్లో చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు కదండి బ్యాంకుకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు గదా
ఊమ్ కొంతమందికి ఇంకా బ్యాంక్ అకౌంట్స్ అంటే కూడా ఏమి తెల్దు దాంట్లో సేవింగ్స్ ఏం తెల్దు గోల్డ్ లోన్ అంట మామూలుగా సిల్వర్ లోను మామూలుగా దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు చున్న జనరేషన్కి చానా మారిపోయింది సిస్టమ్
అవునండి అ అప్పట్లో ఏమంటరు వాళ్ళ ముసల వాళ్ళకి తెలీదు అనమాట అకౌంట్ దాని గురించి జీరో అకౌంట్ అంట అవన్నీ తెలీదు జస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ చేపి చ్చారా డబ్బులు వెళ్లి వేసి వచ్చేది కూడా తెలీదు ఉ క్నే వెళ్తారు అక్కడ ఎవరో ఒకరు చదువుకొని ఉన్న వాళ్ళం తీసుకొనేసి మా రాశి నాకు ఇలా నిన్ నాకు తెలీదు అని చెప్పి వాళ్ళతో రాపిచ్చుకొని వేయడం అలా చేస్తా ఉంటారండి బ్యాంకుల్లో నేనైతే ఒకటే చెప్తానండి చదువురాని వాళ్ళు కూడా ఉంటరు చదువో చ్ వచ్చినోళ్లు ఉంటర్ కదా బ్యాంకుకు వెళ్ న ఇబ్బంది పడతారానమాట ఇప్పుడు ప్రెసెంట్ మిర్ అన్నారు కదా ఇట్లా స్మార్ట్ ఫోన్స్ అని ప్రెజెంట్ మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి మనం బ్యాంక్ కు వెళ్ళమ్ ఓ మనం ఆన్లైన్ అని చెప్పేసి ఇంట్లోనే చేస్ కానీ ఫోన్స్ లేని వాళ్ళు చదువు రాని వాళ్ళు బ్యాంక్ కే వెళ్తారు అప్పుడు వాళ్ళ వాళ్ళ ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు చెప్పండి
అంటే ఏం జేసాము అక్కడ మేబ్ నా నేను చూసినప్పుడు చెప్తీ కదా ఇంతకు ముందు రుణమాపి అని పొలాల్ది
అవును
ఊమ్ దానికి తెలియనప్పుడు వెళ్ళినప్పుడు అతను వాచ్మెన్ అని అంటే అక్కడ ఒకడ ఒకతను సెక్యూరిటీ ఉంటాడు కదా అతను కొద్ది బా ఏల్ప్స్ వుండే అంటే చూసినా అవన్నీ అంటే ఇట్లా ఎల్ప్ చేసేది కానీ బాగుంటుండే
నేనైతే బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఎవరైనా వస్తే అండి నాకు తెలిదు అనమాట ఫస్ట్ టైం వెళ్లేటప్పుడు నాకే రాయడం అంటే మేమిటి టీ ఇక్కడ ఏం రాయలో రాయడం వచ్చు కే కానీ ఎక్కడ ఏం రాయాలో ఐడియా ఉండదు కదండి అప్పుడు ఆ నేనో చ్చసి ఏం చేసనంటే అండి వాళ్ళకి ఆ వాళ్ళకి హెల్ప్ చేసనండి వీళ్ళ అంటే ఏమన్నా నా కు వ చిన్నంద కానీ ఏమన్నా కానీ నేను హెల్ప్ చేస్తా అంటే రాయస్ ఇవ్వడంలో తెలిద అనమాట అమౌంట్ ఎంత రాస్ వాలి ఎలా డ్రా చేసుకోవాలి లైన్ లో వెళ్ళి నిలుచుకుంటారు కానీ కొంతమంది బ్యాంకర్స్ ఉంటారు కొంతమంది చిరాకు పడతారు కొంచమంది పడ్రు వాళ్ళు లు వీళ్ళంత వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారండి
సిస్టమ్ ఎట్లా అంటే ఇద
అప్డేట్ అని చెప్పేసి కొత్తగా అండి మనం ట్రాన్సాక్షన్స్ చేయకోకుండా ఒక వన్ మంత్ ఆపితే చాలండి వెంటనే కేవైసీ అప్డేట్ చేయయిొుచు కొండ అని మెసేజ్ వస్తారు మన ఫోన్ లోకి
ఆ ఇది అది ఒకటి తలగ నొప్పి ఇప్పుడు
అవునండి బ్యాంకు చుట్టూలు తిరగల ఇప్పుడు మళ్ళా అంటే అండి ఫోన్ పేస్ ఇవన్నీ వచ్చాయి కానీ అప్పట్లో అయితే కనా బ్యాంకుకి వెళ్ళాలంటే ఒక ఏదో తలనొప్పి అన్నట్టు ఫీల్ అయ్య వాళ్ళండి
హ ఇప్పుడు ఉయమ్
పను లో బ్యాంక్ బ్యాంక్ లో పని ఉందని చెప్ చెప్పేసి పనిలో పోకోకుండా పని అక్కడ వెళ్ళి పని మొత్తం కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి
సిస్టమ్ అంతా మార్పి చా అప్డేట్ అయిందది
అప్డేట్ ఓకే అండి కానీ మిగతా వాళ్ళకి కూడా కొంచెం ఉండాల బట్ ఇదయితే పర్లేదని నిజం నిజం చెప్పాలంటే ఓకే అండి అప్డేట్ ఎందుకంటే ఏదైనా వర్క్ కని ఇడ్చ్చి పెట్టుకొని వచ్చి బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మనం ఎక్కడైతే ఉంటామో మనం వరకు చేసుకుంటే ఇది మన ఆన్లైన్ లెన్న్పేమెంట్స్ ఏవన్న చేసుకోవచ్చు అండి
చదువుకోవాలంది మినిమం బేసిక్స్ అనేది చదువుకోవాలి కొంతమంది ఎందుకంటే తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తార అంటే ఎందుకు లేమ వానికి చదువు అన్నట్లా ఆలోచిస్తారు మా పాపకి అంటే చదువుకుంటే మినిమం బ్యాంక్ గురించి అయినా తెలియాలి కదా
అవునండి ఇప్పుడు ప్రజెంట్ అవునండి మీరు అన్నారు కదా పిల్లలకి ఇప్పుడు సిలబస్ స్లో బ్యాంకెస్ అంటే ఎలా ఫామ్స్ ఎలా ఫీల్ చేయాలని చెప్పి ఇంగ్లీష్ ఇంగ్లీష్ టెస్క్ బుక్ ఉందండి
మెము నేను మేము చదువుకున్నప్పుడుయితే టెన్త్ లో ఉండే అది చాప్టర్ అంత గుర్తులేదు కానీ ఇంటర్ లో కూడా ఉండేండి మాకు ఫస్ట్ ఇయర్ లో ఉండే సెకండ్ ఇయర్ లో ఉండేది
ఉండే అండి ఇంటర్ లో ఉండే అంటే ఇప్పుడు లెటర్స్ ఎలా లీవ్ లెటర్స్ కానీ అంటే ఏమంటారు హెల్త్ ఇషు చూచి వచ్చినప్పుడు లెటర్స్ రాయడం కానీ అలా లెటర్స్ రా ఇచ్చడం తర్వాత ఇక్కడ ఏమంటారు మనము బ్యాంక్ వెళ్ళిన ఇప్పుడు ఎలా ఫమ్ ఫిల్ చేయాలో అంటే ఇట్లా ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అదంతా అమౌంట్ ఎలా రాయాలి అవన్నీ ఇప్పుడు పెట్టారండి నేను కూడా చూసాను బెటర్ పిల్లలు చదువుకొని తెలియని వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తారన్నమాట ఇలా ఇలా అని
ఊ ఊ అన్ని
కానీ బ్యాంకుల్లో ఓ ఒక మనిషి అనేది ఉండాలండి చదువు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళు హెల్ప్ చేయాలన్నమాట
ఉహు ఊ
ఆ మనము ఇప్పుడు నాకు వచ్చండి నేను బ్యాంక్ లో వెళ్ళి రాని వాళ్ళకి నా దగ్గర పిలుచుకొని వాళ్ళకి రాసి ఇవ్వడం అలా హెల్ప్ చేస్తానండి ఒకవేళ నేను ఇంకెన్ అయితే
ఆ నేను చేస్తానండి కానీ అది ఖచ్చితంగా ప్రతి ప్రతి ఒక్కరికి తెలియాల ఇట్లా ఇది ఉంటది ఇట్లా ఉంటది అది బ్యాంకింగ్ గురించి ఫిక్స్ ఎందుకంటే రేపు పొద్దున అవసరం పడేది అమౌంట్ తోనే ఏ ఏ పర్పస్ లో ఏ పని చేయాల అన్న ఖచ్చితంగా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండల్లా ఇన్వెస్ట్మెంట్ ఉండాలంటే ఖచ్చితంగా బ్యాంక్ చుట్టూరి తిరగాల కచ్చితంగా
ఇప్పుడు బ్యాంకులు మనము అమౌంట్ వడ్డీ రుణాలు అవన్నీ ఉన్నాయి హు కానీ బ్యాంక్ లో అమౌంట్ సో ఎక్కువ పెట్టారండి ఎందుకంటే ఏమంటారు ఆ ట్యాక్స్ కట్టాల ఇంత అమౌంట్ కట్ అయితుంది
ఉహు ఉ
ఇంత అమౌంట్ ఏప్ ప్రతి దానికి లెక్క చెప్పాలి కదండీ
ఆ ఆ ఇప్పుడు ఇంకా రీసెంట్గా అనుకున్నా అది మేబి ఉండొచ్చు మాములుగా ఏదైనా తాకట్టు పెడితే ఇది ఇస్తారు అమౌంట్ ఇస్తారు ఏదైనా అంటే ఆ దీంట్లో బ్యాంక్స్లల్లో ఏదన్నా ఆ ఇంటి పత్రాలు కాని లేదంటే గోల్డ్ పెట్టినా కాని అమౌంట్ ఇస్తారు అదిగాని ఒకటి ఒప్పుకోవచ్చు అండి కానీ అది మంచి పర్పస్ కోసం వాడుకుంటే బాగుంటది కానీ కొంతమంది వేరేలా వాడుకుంటే అది కొద్దిగా ఇబ్బంది అయితది
అవునా అండి కాదండి ఇప్పుడు మీరు వెళ్లిన పని ఏమైంది
అది ఇప్పుడు ఇంకా లే లే వెళ్లాలా మార్నింగ్ వెళ్ళాలా ఆ లేదులే ఈవినింగ్ వెళ్ళొచ్చ ఒకసారి కానీ మాకి ఇక్కడ కాలేజ్ అయి అంటే నేను లెక్చరర్ అండి అది అయిపోయిన తర్వాత పోయినా టైం అప్ అయిపోయింది చూడండి ఇది కాని ఒక ఇబ్బందే కరెక్ట్ టయానికి బ్యాంక్స్ అన్ని ఓపెన్ లో ఉ ఉండవు రేపు మార్నింగ్ టెన్ లోపు వేసేయాలి బ్యాంక్స్ ఓపెన్ అయ్యేది మార్నింగ్ టెన్ కి ఉ ఏదో చేసు కోవాలి మా రిలేటివ్స్ తో ఎవరిని అన్న అడిగేసి అట్లా చూడు చాలా ఇబ్బంది ఇప్పుడు కూడా అప్పుడే సిస్ చూడండి
ఆవునండి
ఆ టెన్ ఓపెన్ అయితే ఇప్పుడు నైట్ నాకు మార్నింగ్ అమౌంట్ కావాలా టెన్ కి
ఉ సరే అండి మీరు ఈసారి ఖచ్చితంగా ఏదో ఒకటి ట్రై చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ
ఓకే సేమ్ టు యూ అండి